హలో ఆ ఉండు
ఏం చేస్తున్నావ్ భవాని
ఏం చేయట్లేదు అండి
బిర్యానీ ఎట్టా చేయాలో చెప్పు
బిర్యానీయ
ఆ
బాస్మతి రైస్ కావాల్సిన ఐటమ్స్
హు
బాస్మతి రైస్ చికెన్
ఆ
ఆయిల్ సాల్ట్ కారం
హు
ఓల్ రస్ ఆ గలా మసాలా ఈ కావాల్సిన ఐటెమ్స్ మళ్ళీ టర్మరిక్ పౌడర్
ఆ
అ మళ్ళీ చేసాకా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇక ఫస్ట్ అన్ని కలిపి పెట్టుకోవాలి.
ఉ
పెట్టుకున్నంక బ్రౌన్ ఆనియన్స్ ఒక ఆయిల్ ఆయిల్ లో ఫ్రై చేసి ఆనియన్స్ అవి బ్రౌన్ కలర్ వ చ్చాక తీసి మళ్ళీ చికెన్ వేసి
హు
ఆ కొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చేలా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా చేసిన తర్వాతకి మన పక్కన పెట్టేసి మన ఇంకో వేరే బౌల్లో తీసుకొని దాంట్లో బాస్మతి రైస్ మళ్ళీ ఆ లెమన్ వాటర్ కొంచెం
ఆ
ఆ మళ్ళీ కొంచెం గీ తీసుకొని ఆ ఇక కొంచెం ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకొని నెక్స్ట్ టీగా తీసి ఒక ఈ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన చికెన్ ని తీసిందా ఆ రైస్ స్ని దాంట్లో కొంచెం కొంచెం రైస్ కొంచెం చికెన్ అట్లా అట్లా ఏసుకొని ము ఉ కా కొంచెం సేపు ఉడక పెట్టుకోవాలి అంటే ఒక ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంటది కద ట్వంటీ పర్సెంట్ ఉడకబెట్టి సిమ్ లో
హు
అయినా గీ కూడా అప్లై చేసి ఇక ఒక ట్వంటీ టెన్ మినిట్స్ కుక్ చే స్తే బిర్యానీ రెడీ ఊ
ఇంకా నీకు దెలిసిందన్ జెప్పు
ఇంక చికెన్ పచ్చడి
ఆ చెప్పు
చికెన్ ని బోన్లెస్ చికెన్ తీస్కోని
హ్మ్
బోన్లెస్ చికెన్ తీసుకొని అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి, మ్మ్ అవి ఆ కొంచెం సాల్ట్ పసుపు ఏసి ఆ వాటర్రంత పొయ్యేదాకా ఉడక బెట్టుకోవాలి తర్వాత్కి ఇగ ఉడికి ఉన్న ఆ చికెన్ తీసి ఆయిల్ లో గోల్డెన్ ఫ్లే ఫ్లవర్ వచ్చిందాక కలర్ వచ్చిందాక ఫ్రై చెయ్యాలి.
ఆ
చేసాక అది మళ్ళీ తీసి ఆ చికెన్ తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చి వాసన బొయ్యేదాకా
ఆ
ఫ్రై చేసి ఆ చికెన్ని వేసి మళ్ళీ కావాల్సినంత సాల్ట్ హ్మ్ కారం మసాలా అంటే ఇగ మసాలా ఫస్ట్ ఫ్రై ట్రై
మిక్సీ బట్టుకోవాలా
ఆ చెయ్యాలి ఈ మసాలాలు ఏమి వేయాలంటే యాలకులు లవంగాలు దాచిన చెక్క
హ్మ్
జీలకర్ర ఇంకా ధనియాలు, మెంతులు ఇవేసి మిక్సీ బట్టాలి తర్వాత ఇగ చికెన్ లో ఏసి కల్పాలి, కలిపిన తర్వాత్కి చ చల్లారాక లెమన్ వాటర్ ఎయ్యాలి కొంచెం లెమన్ జ్యూస్ ఎయ్యాలి.
హ్మ్
లెమన్ బిండేస్తే చికెన్ రెడీ చికెన్ పచ్చడి
చికెన్ పచ్చడి సేమ్యా ఎట్ట జెయ్యాలి జెప్పే
సేమ్యా నా కొంచం సేమ్యా ఆయ్ నెయ్యిలో ఫ్రై జెయ్యాలి ఫస్టు
ఆ
ఫ్రై చేసి పక్కన్ బెట్కొని మళ్ళీ కొంచెం నెయ్యి వే సి పాలు బోసి కొంచెం కలర్ చేంజ్ ఐనంక హూ బాగా కొంచెం వేడిగా మంచిగ మరుగుతున్నప్పుడు నెయ్యి వేయా ఏ ఇది సేమ్యా వెయ్యాలి. వేసాక నెయ్యిలో మనం జీడిపప్పు, బాదం పప్పు ఓ
మ్మ్
మ్మ్ కిస్మిస్ లు ఇవి ఫ్రై చేస్ క్వాలీ అయ్ వేసా ఇంకా ఆ కొంచెం యాలకుల పౌడర్ వెయ్యాలి, ఏస్తే సేమ్యా షుగర్ వెయ్యాలి షుగర్ వేసుకుంటే ప్లాస్టిక్ షుగర్ వేసి సర్వ్ జేసుకోవాలి
ఆ నీకేదన్ గావాలంటే నన్నడుగు నేను చెప్తా
మాకు నీకు ఏమి ఇష్టం రెసిపిి ఏమన్నా చెప్పు నువ్వే క్యారెట్ హల్వా జేప్పు
క్యారెట్ హాల్వానా క్యారెట్ లీ తీసుకున్న తర్వాత వాటిని క్యారెట్లను కడిగి తురిమేదంటది ఆ తురిమే దాన్ని బట్టి సన్నగా తురమాలి
హు
తురిమిన తర్వాత దాంట్లో కొంచం థీ క్యారెట్ తురివిందాన్ని దాంట్లో వేసి పచ్చవాసనా పోయిందాకా బాగాంచాలి ఎంజీ పచ్చివాస నంతా బోయ్యాక కొంచెం పాల్ పాల్ పొయ్యాలి దాంట్లో పల్ బోస్ తర్వాతా మంచిగా ఉడుకుతుది పాలలాది పచ్చి వాసన పోయి మంచిగా ఉడికిద్ది ఉడికినాక పంచదార ఎసి యాల కుల పోడేసి నెయ్యి ఎయ్యాలి మంచిగా నెయ్యి పైకి వచ్చిందాక ఎసి కలిపితే పై న ఇంగ డ్రై ఫ్రూట్స్ ఎసుకోవటమే డ్రై ఫ్రూట్స్ ఏసుకొని సర్వ్ చేస్ సుకొవడమే క్యారెట్ హల్వా
ఉమ్
బాగుండిది అది ఇంగ అట్ట అది బావుండిది అట్ట జెతె ఇంగా ఫుడ్ కలర్ కూడా వేసుకో చ్చు మనకు కావాలంటే
ఆ తినే వాళ్లు వేసుకుంటారు తినని వాళ్లు వేసుకోరు కలర్ నెక్స్ట్ పులిహో ర
పులిహోర
మ్
ఫస్ట్ రైస్ ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నం వండుకొని వండుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి దాని కొంచం చల్లగాయిన తర్వాత చింతపండు పులిహోర తే ముందే చింతపండు నాన పెట్టుకొని మం చిగా గింజలు తీసి గుజ్జులాగా మ మొత్తం నలుపుకున్న తర్వాత గిన్నెల ఏసి అ దాంట్లోనే కొంచెం ఆయిలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు పసుపు ఆ ఏ సిన తర్వాత గ్యాస్ మీద పెట్టాలి పెట్టి అది మంచిగా ఉడికి రెడ్ గా మారిద్ది చింతపండు రసం మారిన తర్వా పైగా దాని దీసి వండుకున్న అన్నంలో ఏసు తీ మంచిగా పులుపుకు సరిపోని కలుపుకొని అంతే ఆ రైస్ లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత పక్కన మటుకోలుప్పు చూసు కోవాలి ఒకసారి ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి తాలింపు చేసుకోవాలి తరే పాకు పచ్చమి చి ఎండు మిర్చి ఇంకా శనగలు ఎట్లాం ఆ ఇంగువ ఆ ఇంగ మిరియాలు దంచేసుకొని ఎస్ కున్నాక కొంచెం తాళింపు మంచిగా కాగిన తర్వాత త గ రైస్ లో పోసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోట ఇంగ పులిహోర
ఆ
ఉ అంత చేసుకున్నా మంచిగా ఉందిది ఆ ఇంకేం కావాలి
ఇకానా బొబ్బట్లు తెసిగా చావు
నేను అదే అనుకుంటున్న అదే చెప్ధమా కొంటున్నాం అబ్బట్లు
హేహే నేను నిన్ను
ఆ అదే వచ్చింది నాకు డ బాలవి బొబ్బట్లు అంటే దాన్ని మైదా పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు
మ్మ్
ఒక రెండు కప్పులు శన్నపప్పు తీసుకొని బాగా ఒక ఐదారు విజిలు వచ్చింది కొ ఉడకబెట్టుకుని ట్టుకున్న తర్వాత అది రెండు కప్పులు మళ్ళా బెల్లం కూడా తీసుకొని ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఉడకబెట్టిన చెనగపప్పులో ఈ బెల్లం తురిమేసి బాగా స్మాష్ చేయాలి నలపాలి మెత్తగా అయిన తర్వాత మిక్సీ అయని పట్టుకోవచ్చు మన ఇష్టం మెత్తగయిన తర్వాత కొంచెం లూజ్ అయిద్ది ఏదంతా ఉండ రాకుండా లూజ్ అయిద్ది అప్పుడు గ్యాస్ మీద పెట్టి కొంచెం నెయ్యిసి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే దగ్గర పడిద్ది దగ్గర పడ్డాక కొంచెం యాలకులు పొడేసి కలపాలి కలిపిన తర్వాత అది దింపి పక్కన పెట్టి కొంచెం చల్లగయ్యాక ఉండలు చేసుకోవాలి దీనికంటే ముందు కొంచెం ఒక అంటే రెండు రెండు కప్పులు తీసుకున్నాంగా శనగపప్పు రెండు కప్పులు బెల్లంగా ఒక ఫోర్ కప్ ఇది తీసుకోవాలి మైదా తీసుకొని కొంచెం అంటే మరీ గట్టి కాకుండా మరి లూజ్గా తకుండా ఆయిల్ వేసి కొంచెం లజ్ ఉండేలాగా కలుపుకోవాలి అంటే ఆ మనకి చపాతి లాగ వచ్చేలా కలుపు కోరి కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇగ ఈ పూర్ణం ముద్ పిం ఉండ చేసుకొని ఇప్పుడు పిండి ముద్ద కంటే కొంచెం పూర్ణ ముద్ద పెద్దగా ఉండేలాగా చేసి ఇంగ పిండిలో పెట్టి మొత్తం బయటికి రాకుండా క్లోజ్ చేసి అప్ప చేయాలి అప్పలాగా చేయాలి రౌండ్ చేసి ఇక పెనమిదేసి నెయ్యేసి కలవడమే. నెయ్యేసి కాల్తే ఇక బాగుంటది అట్లచిద్ది. నెయ్యి ఎసి రెండు వైపుల కాల్చుకొని పెట్టుకోవచ్చు మంచిగా ఉంటది తినడానికి అవి మా ఇంట్లో అందరు మంచిగ్దింట్రు అవి జెతే. నీ కూడ ఇస్తామెనా
మేం ఇందాకే చేశ్నం.
ఆ ఏందే
మేం కిందాకే జేష్నం అవి.
అవున
ఆహ్
బాగుంటది అయ్ మేము జెయ్యాలి కజబ్
ఉమ్ హు
ఉమ్మ్ సరే మరీ
ఆహ్ సరేనే మరి ఉమ్ చెయ్